ఆ ఏం జెథనవే.
ఏం చేయలేదే ఖళీ మొన్నే వైజాగ్ వెళ్ళామే. ఆ. ఆ వైజాగ్ టూర్ చాలా బాగుంది తెలుసా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. నువ్వే మిస్యిపోయవు మిస్యిపో. ప్పుయ్యో అప్పటికి అనుకున్నాం గాని ఇంక అలానే అయిపోయాంది సడన్ గా స్టార్ట్ అయ్యాం.
ఉ ఏం టూర్ ప్లేస్లు ఉంటాయి ఆక్కడ తిరగడానికి.
కైలేస్ గరి ఉంటది.
ఉ
అరుకు మస్తు ఉంటది ఆ అరుక ఇకు అయితే మస్తు ఉంటది తెలుసా అసలా బుర్రకేసు ఆ క్లైమేట్ వ్యూ సూపర్ ఉంటాది అసలా.
నాకు నేచర్ అలా వెళ్ళాలంటే టూర్లలకు ఇష్టమే బాబు నేచర్. సర్వీస్ టూర్స్ బాగుంటాయి.
అదే అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక బ బస్ పెట్టుకొని అందరం డీజె పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేసాం అసలు మామూలుగ కాదు.
అబ్బా ని పనే బావుందే.
హ్ హ్ మరి లైఫ్ అంటే ఎంజాయ్ చెయాలి కదే
నిజమేనే ఎంత సంపాదించిన ఎంజాయ్మెంట్ కే గా
అవును అంతే కదా. డబ్బు ఎప్పుడు ఉంటది అనుకోకూడదు అంతే. ట్రావెలింగ్ పెట్టియ్యాలి ముందు ఎంజాయ్ చెయ్యాలిగా.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
ఆ. హలో. హలో హలో